హలో
హలో
హలో ఎక్కడ ఉన్నావు
హైదరాబాద్న్నా
అవునా ఏం చేస్తున్నావ ఏంది హైదరాబాద్ లో
ఎళ బీటె కేేస్న్నా
ఓకే అయితే హైదరాబాద్ లో నువ్ ఎప్పుడన్నా చార్మినార్ దగ్గరికి వెళ్ళినవా చూసినవా
వెళ్లిన చూసిన చాలా సర్ప్రైస్ అయ్యిన
అవునా చార్మినార్ నైట్ లో బాగా మంచిగా అందంగా కనిపిస్తుంది ఏమో గదా లైట్ సెట్టింగ్ తోటి
అవునాను బాగా కంటది ఇయట్ బ్లాక్ కలర్స్ తోని ఒక త్రీ కలర్స్ తోని మెన్షన్ చేసి పెద్దగానే ఉంటది మంచిగా
అవునా మీరు నువ్వు ఒక్కనివే వెళ్ళినవా మరి మీ ఫ్రెండ్స్ మీరు కలిసి వెళ్లిండ్ర
మేము వెళ్ళినం త్రీ మెంబర్స్ ఏమో త్రీ ఫోర్ మెంబెర్స్ ఒకసారి ఫస్ట్ టైం పోయినప్పుడు ఒక త్రీ పీపుల్ వోయినాం దాని తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వోయినాం ఇగ అక్కడ బాగనే ఉండే
అవునా ఇంకా అక్కడ ఇక్ ఇంకా హైదరాబాద్ లో మళ్ళీ నువ్ ఎమ్ ఎమ్ ప్లేసెస్ చూసినవి ఏంది
ఇగ చూసినా ఏమంటారు ట్యాంక్ బండి వోయినా ఇగ ఆడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటంది అక్కడి వోయినా అక్కడ ఫోటో దిగిన ఇగ మీ గంటి ఇగ చార్మినార్ వోతే ఇగ మన ఫుడ్ ఐటెమ్ ఇగ షాదు బలాయ్ అని ఉంటది చిన్న ఐస్ క్రీమ్ కప్ తినేక్ ఉంటంది అది చాలా ఫేమస్ అక్కడ ఇగ బిర్యానీ గూడం చాలా ఫేమస్ అక్కడ
ఓకే ఇప్పుడు మళ్ళీ రంజాన్ సీజన్ గదా రంజాన్ సీజన్ కాబట్టి అక్కడ చార్మినార్ దగ్గర ఆ బాగుంటదేమో గదా ఇప్పుడు ముస్లిం పండుగ గదా ఇప్పుడు
ఆ బాగా హలీం ఇ బాగానే ఉంటద నాన్న హాలీమ్ అయితే టెస్ట్ మంచిగా ఉంటది హాలీమ్ ఉన్ను షారద్ బాలయ్ అది చిన్న కప్ ల గానే ఉంటది గాని దానికి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రుపీస్ చిన్న కప్ లెక్క ఉంటది
ఓ మరి నువ్వు హలీం ఎప్పుడన్నా తిన్నావా
ఉంటా ఎ ఉంటడి
ఆ అవునా అయితే హైదరాబాద్ లో మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావ ఏంది
నేను గడి మై
ఓకే గండి మైసమ్మాలో ఉంటావా అయితేను హాస్టల్ల్లో ఉంటున్నావా లేకుంటే ఏదన్నా హౌస్ రెంట్ తీసుకొని ఉంటున్నావా
నేను హాస్టల్ లనే ఉంటున్నా నేను అడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి షే హాస్టల్ ఉంటడు
ఓ మీ హాస్టల్లో ఫుడ్డు మరి బాగుంటదా ఏమేమి పెడతారు ఫుడ్డు ఏంటి
బాగనే ఉంటది ఇగ ఫుడ్ మెనూ అంటే ఇగ ఇక్కడ ప్రజెంట్ ఈ కొత్త హాస్టల్ అయితే మెనూ ఏం లేదు ఈ రోజు ఇదే పెడుతాం అని రూల్ అయితే ఏం లేదు ఇగ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇగ పెడతారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ పెడతారు అన్నట్టు
అవునా వయితే మరిమ్ మీకు డైలీ టిఫిన్స్ మార్నింగ్ ఏమేమి పెడతారు అసలు
ఇగ మండే అస్తే నేమో ఏదన్నా ఉప్మా ఆరు లేకుపోతే ఇడ్లీ ట్యూస్డే వస్తే బోండా దే ఏమో రా టీ హెచ్ డీ ఫ్రైడే ఉత్తప్పం సాటర్డే దోశా గంట సై ఇగ
అయితే మ గండి మైసమ్మలో మరి మైసమ్మ దేవుడు ఉందా అక్కడ గండి మైసమ్మ అంటున్నావు
కుటికిరండి
అవునా అయితే అక్కడ మైస మ్మ ఫేమస్ ఏమో అందుకే దానికి గండి మైసమ్మ అని పేరు వచ్చిందో ఏమో మరి
అంత కావచ్చ మనకు అంత స్పెఫిక్ తెల్వదు చిన్న కుటీరం లాగా ఉంటంది
ఓకే హైదరాబాద్ సిటీ అయితే నువ్వు అప్పుడప్పుడు వెళ్తూ తిరుగుతూ ఉన్నావన్న అన్నమాట మొత్తానినికి అయితే తే
ఆ
మరి హైదరాబాదు నువ్వు చార్మినార్ చూసినవ ఊ ఉషెన్ సాగర్ ఇవన్నీ కూడా తిరిగినావా అయితే
తిరిగిన తిరిగిన
అవునా ఓకే ఆహా ఇంకా ఇవి కాకుండా ఇంకా ఇంకా అక్కడ ఏ ఏమి ఉన్నాయి అంత బెస్ట్ గా అంటే ఇంకా వాటర్ ఫాల్స్ ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీరు తిరిగిన ఈ ప్లేసెస్ ఇంకేమన్నా ఉన్నాయా
ఇంగ ఉన్నయి ఇగ వాటర్ ఫాల్స్ అంటే ఉంటయి కొంచెం దూరం పోతే ఉంటయి, ఇక్కడ ఇ మెయిన్ అంటే ఇగ చిన్న చిన్న చెరువులు అయితే ఉంటాయి, ఇగ స్టూడెంట్స్ అందరు అక్కడికే పోతారు. ఇంగ అక్కడికి ఇక్కడికి వోద్ సరే
అవునా మీరు ఫ్రెండ్స్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిసి హాస్టల్ లో ఒక రూమ్ లో ఉంటార అన్నమాట అవునా
ఫైవ్ మెంబర్స్ ఉంటాం
ఆ అప్ అయితే మధ్యాహ్నము లంచ్ అయిందా
అయింది అయింది ఆ ఆలు కర్రీ చేశా ఆలుూ సాంబార్
అరే ఇరోజ సండే గ అదా అ బలూ ఫ్రై అంటున్నావు మరి సండే కదా ఈరోజు సండే స్పెషల్ ఏం లేదా ఏంటి
మధ్యాహ్నం అయితే మనక్ ఏం ఉండది నైట్ అయితే నాన్ వెజ్ ఉంటది చికెన్
ఆహా అట్లనా
మీరేం చేసుకున్నారో స్పెషల్
మేమైతే ఈరోజు చికెన్ కర్రీ చేసుకొని, ఇందాకనే భోజనం అయిపోయింది. ఇగా భోజనం అయిప్ పోయిన తర్వాత నీతో కాసేపు మాట్లాడుదాం అనేసి కాల్ చేయడం జరిగింది.
ఏది కొత్ త్త ఇంటికి షిఫ్ట్ అయ్యిండ్రు అంట ఏ ఏరియాలో ఉంది ఇల్లు
అవునవును మేము మొన్ మొన్ననే షిఫ్ట్ అయిపోయినాము. అయితే ఆ హౌస్ మళ్ళీ వేరే హౌస్ కి వెళ్ళిపోయినాము, కొత్తది చాలా బాగుంది అక్కడ వాతావరణం కూడ. మంచిగ ఉంది చక్కగా
అది మ అది ఇగ చెప్పిందప్ మా ఫ్రెండ్స్ చెప్తుండే అయితే మరి హౌస్ చేంజ్ అయ్యిర్రు మరి నీకు తెలిసా అన్నారు అయితే మరి ఎక్కడ చేయిరు మరి నాకేం చెప్పలేదు కదా అని చెప్పేసి
ఆ ఇప్పుడు ఎండాకాలం కదా ఇగా కొంచము ఇటు బస్టాండ్ సైడ్ దగ్గర ఉంటదన్న ఉద్దేశంతో అటు ఇటు వెళ్లి రావడానికి ప్రాం బ్లం అయితుంది అనేసి బస్టాండ్ దగ్గరనే ఇక్కడ రెంటుకున్నాం మేము
ఆ ఈ కొత్తిళ్ళు కడ్తలేదా మరి
కే ఇంకా మీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు ఏంటి
మరి ఇగ ఇగ సిటీ ఏమంటారు సూర్యాపేట్ మన భువనగిరి ఈ వరంగల్ అట్లుండరు ఇగ ఖమ్మం
ఓకే మీరు అందరు చక్కగా కలిసిమెలిసి చక్కగా ఒకే చోట ఉండి చక్కగా చదువుకుంటున్నారు అన్నమాట అప్పుడప్పుడు ఈవినింగ్ టైం లో బయటికి వెళ్ళడము హ్యాపీగా గడపడము
ఆ టైమ్ పాస్ కాబట్టి బయ ఎట్లా సాయంత్రం అయతే
సాయంత్రం బయటకు వెళ్ళినప్పుడు స్స్నాక్స్ తినడము అట్లా ఏమన్నా ఉంటదా ఊరికే అలా వెళ్ళి తిరిగేసి వస్తూ ఉంటారా
ఏ అప్పుడ ఎప్పుడు ఇంకా స్నాక్ ఇగ లేదంటే నే అట్లా గాలికి తిరిగి అట్లా ఆస్తాం ఇక స్ట్రెస్ ఎక్కువ అవుంది ఈ ఎగ్జామ్స్ అవి ఇవి ఉంటే కొంచెం
అన మీస్త అవును మీ కాలేజీలో మంచిగా క్లాసెస్ నడుస్తాయా మంచిగానే మీ ప్రొఫెసర్లు మంచిగా క్లాసెస్ చెప్తారా డైలీ క్లాసెస్ ఉంటాయా మరి
చెప్తారు చెప్తారు బాగానే క్లాసెస్ డైర క్ వస్తాయి అసైన్మెంట్స్ ఉంటాయి ల్యాబ్స్ ఉంటాయి ఇక మెయిన్ అంటే రికార్డ్ అసలు చాలా పెద్ద వరకు ఉంటంది ఇ రికార్డ్ రా రాసి గ టైం మొత్తం అక్కడ అయిపోతుందివాడి
అ అవునా అయితే మీకు మరి గండి మైసమ్మ దగ్గర నుండి కాలేజీ కూడా ఆ దగ్గ దగ్గర ఉంటదా మరి కాలేజీ దూరం ఉంటదా గండి మైసమ్మ లో ఉన్న హాస్టల్ అన్నావు కదా మరి కాలేజీ నీకు గండి మైసమ్మ దగ్గరలోనే ఉంది ఉందా
అ లేదు కసి బన్ యి కిలోమీటర్స్ ఉంటది ఇక్కడ నుంచి నేను ఇక బస్సు తో ట్రావెల్ చేస్తాను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో
అవునా అంటే దాదాపు దగ్గర ఉన్నదన్నమాట మీకు దూరమే ఉంటదా ఏంది
ఆ దూరమే ఉంటది సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటది
అవునా అయితే డైలీ కూడా అప్ అండ్ డౌన్ చేయడమే ఇగ బస్ లో వెళ్ళడము రావడము ఇగ కొంచెం ఇబ్బందే మరి మీకు
ఆ అయితది బస్సెస్ టైమ్ కి రావు ఏం లేదుగా బస్సు వచ్చే వచ్చే వరకు వెయిట్ చేసి బస్ వచ్చిన తర్వాత ఎక్కి పోవుడే ఇగ కొంచెం లేట్ డిలే అయితది కాలేజ్ పోవడం రావడం
ఆహా అవునా అయితే మరి చక్కగా బస్సులో వెళ్లడం మరి మీరు బస్సు పాస్ తీసుకుంటారా? డైలీ టికెట్ పెట్టుకోని వెళ్లడం అట్లా ఉంటదా మీకు టైమింగ్స్ ఏముంటాయి ఏంటి అసలు
బస్ పాసే తీసుకుంటాను ఇంగ ఇక్కడ ఈ బస్ పాసే
అంటే మంత్లీ ఒకసారి తీసుకుంటారా మీరు బస్ పాసు ఇయర్ది మొత్తం కలిపి ఒకే సారి తీసు కోవడం ఉంటద
లేద్ లేద్ వన్ మంత్ ఉంటది లేదంటే త్రీ మంత్స్ ఉంటది ఇగ. నేను వన్ మంత్ తీసుకుని జేస్తా. త్రీ మంత్స్ ఒకేసారి మళ్ళ దేవర ఎక్కడికన్నా తీసుకెళ్తే మళ్ళ మనకు లాస్ అయి ఉంది కదా అని వన్ మంత్, వన్ మంత్ తీసుకుంటా
అవునా ఓకే ఓకే అంటే మీరు ఆల్రెడీ ఇట్లా బస్సు బస్ తీసుకొని, డైలీ కాలేజీకిి వెళ్ళడము రావ. హా స్ స్టలో ఉండడము, హాస్టల్ లో ఫుడ్ తినడము, టైం కు చదువుకోవడం, ఇట్లా ఇగ బాగా కొంచెం రిస్క్ తో కూడుకున్న. పనే ఇగ, మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారన్నారు కదా?
అవును.
ఓకే, మంచిగా చదువుకోవాలే. మంచి జాబ్స్ వస్తయి మీకు. ఆ, మంచిగా స్టడీ. మీదే ధ్యాస పెట్టాలి. టైం వేస్ట్ చేయకుండా చక్కగా చదువుకుంటే, ఫ్యూచర్ బాగుంటది మీకు కూడా.
అదే, అద అదే ఇగ చదుతున్నా. ఇగ డైలీ. ఇగ నిన్నటి వరకు ఎగ్జామ్స్ అయిపోయినయి నాకు మిడ్‌టర్మ్ ఎగ్జామ్స్.
అవునా! మరి ఎగ్జామ్స్ బాగా రాశ్తు తిన్నదా మరి?
ఆ, బానే ఒట్టనే రాశాను. బాగా అయితంది. అన్ని బానే రాశాను. ఇంకొకటి నార్మల్ గా ఒకటి ఉంది. ఇగ టైమ్ పాస్. ఎగ్జామ్స్ లాగా మండే రోజు ఒకటి ఉన్నది. ఎలా అని? ఏముందడది? అటే ఉన్నాయి. అట్లా రాసి రావాలే, ఒకటే అంతే. మిగతావన్నీ అయిపోయినయి, మెయిన్ సబ్జెక్ట్స్.
రాయి మరి. ఓకే ఓకే, రైట్.
ఆ, ఓకే ఓకే.